హలో ఆ ఇందాకంంచసవే
ఏం చెయలే
హ ఏం చేయాల ఎదిగో ఇప్పుడు వరకు రేపుగాదే కదా
ఆ
రరే పోగా అదే కాద అందుద ఇల్ కలీనింగ
అవునా వెరీ గుడ్ మేము చేసుకోవాలి వన్ అయ్ ఊకే చేసుకోలేరు
ఊ బర్ట్లార ఆ అండి ఎగ్జామ్స్ ఎలా రాశారు
ఎగ్జామ్స్ ఆ రాసినారు
అది చెప్పింది మేం మా ఎగ్జామ్ రాస్తుంది రోజు నువ్వే తీసుకెళ్తున్నావు కదా
కాదు ఫస్ట్ రోజు అని వెళ్ళాను మా తమ్ముడ నేను వెళ్ళాం తర్వాత ఇంకెళ్ళేదు ఈ రోజు మళ్ళీ ఎగ్జామ్ మాతాముడు అమ్మ ఎలారు
ఊ సర్లేదా ఆంటీ ఇప్పుడు కూడా బాగా రాతున్నారు ఎగ్జామ్స్ మనం అప్పుడు అయ బాబోయ్ ఎలా రాయలే ఆని అనుకునే వాళ్ళం
అవునవును నేను ఇప్పుడు ఆ పేపర్స్ చట్ట అంటే చాలా ఈజీగా ఉన్నాయి పొద్దున్న ఇంగ్లీష్ పేపర్ చూసాను అసలు డడ్ ఈజీ తెలుసా చాలా ఈజీగా ఉన్నాయి ఇన్విలేటరుగా నేను వెళ్ళల్సింది పాపం పిల్లలందరిక చెప్పిదురు
యా అందరు ఫస్ట్ ట్రెంక్ లో పాస్ అయిపోయేవారుగా అందరు
ఊహుహ్మ్ అవునవును ఉమ్ బనే వుంది మీ అన్నయ్య ఏం చేస్తరు
ఎంజాయట్ల ఎళ్ళాడు డ్యూటీకి
ఊహ్మ్ ఆంటీ
ఆంటీ నేను ఇపుడు వర్కు అహ్ మా అమ్మ సామాన్లు తో తుంటే నేనేమో ఇల్లు సదరడం మాఅమ్మ బటలుదుదుంటే నేను ఆరేయడం అ
ఆ
సరిపోతుంది ఇప్పుడు వరకు ఇప్పుడే అయింది ఇంకా అంత పని
ఊ
ఆవును
హలో
ఆ చెప్పు ఏ సినిమా గురించి మాట్లాడుకుందాం
దేంటి ప్రేమకావలి సినిమా ఉంది కదా
ప్రేమ కావాలా
ఆది ఏ ఆ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ జనవరి రిలీజ్ అంట
ఆ వా వాడిది మొన్న సంబల గూడా వచ్చింది గదా ఆ సినిమా చూసావా
ఆ నేను ఐ సున్నా అప్పట్లో ఆ సినిమాకి ఎంత ఎంత క్రేజ్ ఉంది అనుకుంటున్నవ్ నేనే పెద్ద ఫ్యానప్పుడు అదికి తర్వాత తర్వాత మారిపోయిన అల్లుఅర్జున్ కి ఏలిపోయా ఇప్పు ఐ దే ఎవరికి ఫ్యాన్ గాదు
మనం ఎప్పుడు ఒక ఫ్యాన్ నే
ఎవరి ఫ్యాను అవునా పోనీలే అయితే చెప్పు ఎళ్దమా బాగుంటది ఆ మూవీ చాలా బాగుంటది సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి
ఆ వా తీసుకెళ్ళిపోతనంటే వచ్చే తను ఫ్రీగా
ఉ డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు లేవు హు జైయ్
మాన్న ఇప్పుడే ఎన్ని సెకండ్స్ అయినా మా
ఉ చెప్పు జూయిఅనుటుంది ఏంటి